వీళ్ళు ఆ హలో వినిపిస్తుందండి ఆ మేడం ఆ బాగున్నా మేడం మీరు బాగున్నారా
హు బాగున్నానండి తిన్నారా
ఇంకా లేదు మేడం ఇప్పుడే ఇంకా తినలే ఇంకా హాఫ్ అవర్ అయితది
అవునా తినేసానండి
తిన్నారా
ఏంటిదండి స్పెషల్
స్పెషల్ ఏం లేదండి పప్పు టమాటా మీది
మాది ఇవాళ టమాటా రైస్
ఆహా
టమాట మెంతి కూర అండి ఆ బాగుంటదండి
రేపు వండడం వచ్చా మీకు
ఆహ
ఎలా చేస్తారు ఎలా చేస్తారు కర్రీ
ఒక అరకిల టమాటలు తీసుకోవాలండి
హు
అరకిల టమాట తీసుకొని ఆ వాటిని
ఎం ఏంటి అండి
చిన్నగా కోసుకోవాలాండి
ఆ మీ వాయిసు కచ్చచ్చ ఉంటాది ఆ ఇప్పుడు వినబడుతాంది చెప్పండి
చిన్నగా కట్ చేసుకోవాలే ఉల్లిగడ్డ
ఓకే
ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు కోసుకున్న తర్వాత ఏం చేయలి అందులో కొంచం రెండు మెంతి కూర కట్టలు ఉంటాయి మంచిగా నీట్ గా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఉల్లిగడ్డ ఉన్ను పచ్చిమిర్చి కొన్ని పప్పు దినుసులు వేసుకోవాల మినప్పప్పు అన్ని కలిపి ఉంటాయి కదా నూనెలు కొంచెం వేగగానే అందులోకి
హలో అవి కూడా కాసేపు అ అంటే ఇదే ఏమంటారు కొంచెం ఆ అల్లం వేసుకోవాలి వెంపుకోవాలి ఒక రెండు నిమిషాలు అల్లం అల్లం తెలుసా
ఆ
అల్లం
అల్లం అల్లం వేల్లిగడ్డ నా
ఆ అల్లం ఏల్లిపాయ పేస్ట్ ఉంటది కదా అండి
పేస్ట్ ఆ
హు అది వేసుకొని కొంచెం ఎంపుకున్న తర్వాత అందులోకి
మెంతి కూర కూడా వేంపల
మెంతికూర
నూనెలా వెంపల
ఓకే
నూనెలో వెంపినక ఏం చేయాలో కుక్క అవ్వాలి
కుక్క
కుక్క కాదండి మంచిగా ఉడకాలి
వాయిస్ ఇ పడుతుంది మీద అంతా డిస్టర్బెన్స్ది కట్ట అంటంది ఇయర్ ఫోన్ సి ఇచ్చేస్తున్నారువా మీరు
ఆహా లేదా లేదండి
ఆ ఆ ఇన పడుతుంది మేడం చెప్పండి
అది మంచిగా ఉడకాలి
ఆ
ఉడుకనివ్వాలండి మెంతికూర
మెంతికూర ఉడికాల్న
ఆ నూనెలో మంచిగా వేగనీయాల
అంటే ఎట్లా మేడం ఇప్పుడు కుక్కర్లే అమ
కుక్కర్ ల కాదండి గిన్నెల
గిన్నెల్ లేనా ఆ
ఆ మీరేవైతే ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు ఏపుకున్నాకన్నారు కదా
ఆ
అందులోనే మెంతికూర వేసుకొని కాసేపు వేగనియాలి
ఆ చెపూ
వేగన్ని ఇచ్చచ్చాక ఏం చేయాలి టమాటాలు అంత
టమాటోలో
టమాటాలు వేసి పది నిమిషాల వరకు మంచిగా ఉడుకనివ్వంది పెట్టేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు పెట్టేసి మీడియం ఉడకనిచ్చుకున్నాక ఏం చేయాలి అందులో మళ్ళీ సరి మూత తీసి మళ్ళీ మంచిగా నీట్ గా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమి ఉడకని ఉడక నిచ్చినకా ఏంటి అందులోకి కొంచం మసాలా ధ్యానల పొడి ఉంటది కదా అ హలో ఆ నని ఎలా పొడి వేసుకొని కలుపుకోవాలా కలుపుకున్న తర్వాత ఏం చేయాలి అందులోకి కాస్త అంత మనం ఏదైతే కట్ చేసుకున్న అది అలుకోవాలి చల్లుకొని మళ్ళీ నీటికి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలి రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా నీట్ గా టమాటాలువన్నీ కూడా మంచిగా మగా అవుతాయి కదా
ఆ
టమాటో ఉడుకు ఎట్లుంటుంది కదా
ఆ
టమాటా ఉడుకుతే ఎలా ఉంటందో తెలుసా
ఆ
ఆ అలా ఉడికినాక ఇక గ్యాస్ సిమ్ చేసుకని బంద్ చేసుకోవాలండి అంతే
ఆ టైమ్ ఒక గంట పడుతది మేడం అర్ధగంట
ఆ
ఆ
టైమ్ ఆ అండి ఒక అరగంటలో
అర్ధఘంటా పడతాదా
ఆ అర్ధ గంటలో కూర మొత్తం అయిపోతది
అర్ధగంటలో కూర మొత్తం అయిపోతద
ఆ
ఇంకా
ఇంకా అండి చెప్పాలండి మీరే
ఆ మేడం వినపడలే ఏమో అన్నరు వినపడలే అంటున్న
చెప్పాలండి మీరే
పెళ్లయిందా మీకు
లేదండి కాలేదు
ఏ ఆ పెళ్ళి కాలేదా ఇంకా
వినపడట్లేదండి
పెళ్లయిందా అంటన్న
లేదండి మీకైంద
కాలే కాలే ఎంత మంది మీరు
మేమా అండి ఇద్దరం అండి నేను మా చెల్లె
ఏం చదుకూంటది మీ చెల్లె
ఏంటండి
ఏం చదువుకుంటాది అంటన్న జాబ్ ఆ లేకపోతే స్టడీసా
డిగ్రీ చేస్తున్నా
డిగ్రీ ఆ
హ
ఆ ఫేవరెట్ ఏంటండి సబ్జెక్ట్
ఫిజిక్స్ అండి
ఆ హా సివిక్స్ ఫేవరెట్ హాబీస్ ఏంటి మరి
పిజిక్స్ కాదండి ఫిజిక్స్
ఆహా ఆఫీస్ ఆఫీస్ అ
హబీస్ ప్లేయింగ్ చెస్ లేజనింగ్ మ్యూజిక్ వాచింగ్ మూవీస్ అంతే అండి
అంతేనా
ఆ
టెంతు
టెన్త్ ఆ
ఉమ్
మీ హాబీస్ ఏంటండి
అద అది అ అ క్రరిికట్ ఆడు కడ
చడి
క్రికెట్ క్రికెట్
క్రికెట్ా
హ
మీ ఫేవరెట్ ఫడ్
వయిస్ హలో
అ
హలో
ఆ వినిపిస్తుంద అండి
ఆ చెప్పండి ఏమో అన్నారు ఏంన్నారు కదా
ఆ
ఎవరూ అంటా
సబ్జెక్ట్
సబ్జెక్టా మేడమ్
ఆ ఆ
ఫేవరెట్ సబ్జెక్ట్ అంటూ ఏముంటాయి ఏమి లేవు సబ్జెక్ట్స్ ఏం ఇష్టం ఉండవ్ సాధువు అబ్బాలే కాబట్టి ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉండది కా మీరు చికెన్ మటన్ తింటారా
చికెన్ కూడా తింటారా
ఆ తింటానండి చికెన్ మటన్ రెండు తింటాను
ఎక్కువ ఏం తింటారు
చికెన్ బాగా తింటాను మీరు ఏం తింటారు బాగా
నేను చికన్ మటన్ బొట్టి, నల్ల, కళ్తకైలు రొయ్యలు, షాపలు ఇదే చిన్నై ఇయా నాన్ వెెజీ వయింది ఎగపోడు గుడ్లు వీలైతే మన ఈ కుందేలు కూర తెలుసా మేడం కుందేలు
ఎంటిది
కుందేలు కుందేలు
ఆ ఆ
కుందేలు కూర కూడా తింట మీదింటరా కుందేలు
చి చి తినమండి
బాగుంటాయి మేడం టెస్ట్ అది
ఆ
అవునండి కుందేలు కూడా బాగుంటాది ఎప్పుడైన్ ఎప్పుడు తినలేద మీరు మీ ఇంట్లా వాళ్లెవరూ
లేదండి తినం తినం అట్లాంటివి ఏం తినం మేము
బాగుంటాది ఇది మేడం అడివి అడవి అడివిపంది తింటారా మీరు ఆ అదేనండి
ఆ పందే నేను అవన్న దినను మీరు ప్రాన్స్ తింటారా
ఫాన్స్ ఏం తినం ఇగ మావి ఇవే అడవి పంది, కుందేలు మటన్ చికన్ బోటి ఆ
మీరు అడవిలో తీరుగుతారా
అవునండి మాది జింగట్లో నే ఉంటది ఇల్లు అటు సైడు ఇక మాకు ఎవరైనా పటిస్త ఇస్తారండి అందుకే ఇగ మొత్తం బాగా అలవాటు
సరేనండి ఉంటాను
ఆ సరే మేడం